హలో ఎలా ఉన్నారు
నమస్కారమండి
నమస్కారం ఎలా అన్నారు
బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు
బాగున్నా ఏం చేస్తున్నారు మీరు
ఏం లేదండి అటీ ఫ్రీగా మొహం ఫ్రెష్ అయి కూర్చున్నానుండి ఇప్పుడే కొంచెం పనికి ఎల్లి అచ్చినండి
అచ్చా
కొంచెం ఫ్రెష్ అప్ అయి కూర్చున్నాను మీరు ఎలా ఉన్నారండి
బాగున్నాను
ఆహా ఏం చేస్తారు మీరు
నేను ఇప్పుడు చదువుతున్నాను
ఏం చదువుతర్రు అండి మీరు
నేనా డిగ్రీ
డిగ్రీ చేస్తారాండి
ఆ అవును బీకామ్ తీసుకున్నానండి నేను
బీకం తీసుకున్నారా ఏం అవాలనుకుంటున్నారు మరి
నేను ఇంజనీరింగ్
ఇంజనీరా మంచిగా చదువుతారండి మీరు
అవును మంచిగనే చదువుతా
మీ మమ్మీ ఏం చేస్థాదండి మరి
మా అమ్మ ఉన్నదు
హౌస్ వైఫా అండి ఆ హౌస్ వైఫ అండి ఏమైన్నా చేస్తారా
చేస్తాది మా అమ్మ
మీ డాడి ఏం చేస్తారండి మరి
మా డాడీ కూడా వర్క్ వర్క్ చేస్తడు
వర్క్ చేస్తారు ఇంకా మీ చెల్లెలా తమ్ముడా ఎవరు ఉన్నారండి
తమ్ముడు తమ్ముడు ఉన్నారు
ఏం చదువుతారండి వాళ్ళు
ఎప్పుడు చదువుతున్నాడు టెన్త్ లో ఉన్నాడు
మీకు హ్యాబీ ఏంటి అండి
నా హాబీ నాకు డ్యాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం అండి
డ్యాన్స్ చేయడమా సైన్స్ చేయడమా
డ్యాన్స్ చేయడం
అచ్చా అచ్చా వెళ్తారాండి మీరు డ్యాన్స్ ప్రోగ్రామ్ లో
ప్రోగ్రామ్ లో వెళ్ళా ఇంట్లోనే చేస్తా డ్యాన్స్ వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదా
అవును ఎక్సర్సైజ్ లాగ అయిపోతది
ఆ ఎక్సర్సైజ్ లాగా అయిపోద్ది వెయిట్ లాస్ చేయచ్చు మనం డ్యాన్స్ చేస్తే ఇంకా కొంచెం ఎ ఎక్సర్సైజ్ అని జుంబా డాన్స్ అని అది కూడా ఉంటది చూడండి అది కూడా బేనిఫిట్ అయితది మనకి
ఆహా
హు
అ ట్లా అట్లా ఇంట్లో టీవీ పెట్టి ఎగురతారా అండి
అవును
ఆహా ట్యూషన్ మీరెల్ ళ్తారా మరి ట్యూషన్ స్కూల్ కాలేజ్ కి మరీ ఇంట్లోనే చదువుకుంట్ రా అండి
ఇంట్ ఇంట్లోనే చదుకుంటా ట్యూషన్ వెళ్ళాను నేను
రెగ్యులర్ కాలేజ్ కెళ్తారా అండి మరి
అవును కాలేజ్కి ఎళ్తా రెగ్యులర్
ఉహు
హూ
మరేమన్న పన్ చేస్తారా అండి ఇంట్లో
కాదు మామ్ మ్మ మా మమ్మీ వచ్చినక చేస్తుంటది
మీర్ చేయరా అండి
నేను హెల్ప్ చేస్తాను
హెల్ప్ చేస్తారా ఒకే ఒకే మమ్మీకి హెల్ప్ చేస్తారుగా కొంచెం కొంచెం
అవును చేస్తాన్
ఒకే కే ఎవరెవరు ఉంటారండి మీ ఇంట్లో
మ్ మ్మా ఇంట్లో నేను అమ్మ డాడీ మా అమ్మ అమ్మమ్మ అత్తాస్ నానమ్మ దర్
హ ఆ అందరూంట్రా అండి పెద్ద ఫ్యామిలీ అండి జాయింట్ ఫ్యామిలీ అండి మీది
అవున్ జాయింట్ ఫ్లా ఫ్యామిలీ ఏ మా నాన్ నాది
ఆహ లేరా మీర్ తాత ఎలా ఉంటాడు మీ నానమ్మ ఎలా ఉంటరు మంచిగుంట్రఅండి
ఆ మంచిగానే ఉంటారండి
ఆ మీరంటే ఇస్టమ అండి
అవును ఇష్టం చాలా ఇష్టం
చాలా ఇష్టమా ఎవరికి తాతయ్య కంటే ఇష్టమా నానమ్మ కంటే ఇష్టమా
మైన్ నేనైతే నాన్నమ్మకి చాలా ఇష్టం అండి
మి తాతయ్య కి లేదా అండి
తాతయ్యకి కూడ
తాతయ్య క్కూడా నా ఉ హు ఆహా ఇంక మరి విశేషాల్ చెప్పాలె మీ అత్తమ్మ మీకింకెవరు అత్తమ్మున్నరా అండి
ఆ వున్నదా తుమున్నది ఇప్పు అవును
ఆహా ఎవరంటె ఇష్టం